హలో
హలో అవున
మ్మ్ సర్ లే
వినిపిస్తుందా
వినిపిస్తాంది ఈరోజు ఆది అలా రెండోస్తాయి
అ నిన్న వచ్చింది తెలుసా అజియోలో నాకు నాకైతే ఎంత బాగా సెట్ అయ్యంది తెలుసా అ డ్రెస్ సూపర్ ఉంది నాకు ఆ డ్రెస్ ఆ క్లాత్ గాని నాకు సెట్ అవ్వడం గాని
బ్లాక్ ఆ బ్రౌన్ ఆ
నాకా రెండు కాదు పర్ప్ ల్ బ్రౌను బ్లూ మిక్స్ అయిపోతే ఏ కలర్ వస్తదా ఆ కలర్ లో ఉంది
ఆ నీక్ సెట్ అయిందది
ఆ
నీకు సెట్ అయింది డ్రస్
ఆ అది బాగుంది అసలు అనుకోల అంత బాగా సెట్ అయి ఎంత బాగా కనిపిస్తాందో దాంటో నేను
కరెక్ట్ సరిపోయిందా సైజ్ లో లేదు
లేదు కొంచెం పట్టించాల కానీ చాలా లైట్ బట్
ఒక్కుట్లే ఒకుట్టేపిస్తే సాలు
నేను కూడా మాయమ్మతో ఏపీచుకొని వస్తా కుట్లు
నేను అన్ని దాచుకొని ఈడ ఏపి వనుకో మమ్మ కోట్టేలాగా ఉంది రోజు ఆర్డర్లు వస్తండై డబ్బుల్యాడివి
హ కొంచెం హెయిర్ కట్ చేసుకుని వస్తా ఆడ కొచ్చినప్పుడు అంటే లైట్ గా ఎనక మాత్రమే కొన్నే కొన్ని ఎర్రగున్నై
ఎందుకు
లాస్ట్లో కింద ఏర్రాగున్నయి
ఆహా అట్లనా
నీకు పేరిగినయ
నాకా ఏమో నేను దాన్ని పట్టించుకునేదిలే ఆ పెరిగినాయి కొన్ని
నే అగ్గెట్ల మండిత్తరే అగ్గే
అగ్గిపెట్టి తో
హమ్ ఏం చేసిందమ్మ మీ అమ్మ వంట నువ్వా మీ అమ్మ
ఇడ్లీ టమాటా కర్రీ ఇంకా పెరుగు బనానా
ఏ అన్ని చేస్తారు ఏమి
చేస్తా రోజు ఉండదు అప్పుడప్పుడు రోజు చేయాలంటే ఇంక అంతే ఆహా లేదు
మా అమ్
నేన్ తిన్ల దాన్ని ఇప్పుడు ఇడ్లీ టమాటా కర్రీ చేశాం హ్మ్
మా అమ్మ అదో పది చేస్తుంది మళ్ళీ పేరుగు ఉంటుంది తినేస్తాం ఏమన్న కావాలంటే మేమ్ చేసుకుంటాం
మ్
మాక్ ఆవుంది కదా పెరుగు దండిగ ఉంటుంది పెరుగు పాలు
మాకా అంగడి పోతే మా మేము తిరిగి పెరిగే ఉండదిడా
అవునా
ఆ హెర్టేజ్ భిన్న అయిపోత్ తుంది తెలుసా ఇప్పుడు పోయేసి చూసినాం అనుకో ఫ్రిడ్జ్ నిండా ఉంటుంది ఇంకో పది నిమిషాలు బో ఫ్రిడ్జ్ మొత్తం ఖాలీ
హెరిటేజ్ కి దానికి ఏం డిఫరెన్స్ రెండు ఒకటే కదా పేరుగు అన్న
కాద ఒకసారి అన్ని పెరుగులు డిఫరెన్స్ చూడు
ఏమో నేనన్ని
చిన్నప్పుడు నుంచి హెర్ టేస్ట్ తిని తిని మాకు అలవాటు అయిపోయి ఆ టేస్టే ఫిక్స్ అయిపోయి ఇంక ఏ పెరుగు తెచ్చినా నేను తిన్ను మా ఇన్ ట్లో కూడా ఎవరు తిన్రు
మీ నేను ఎప్పుడ ఆవు పెరిగి ఆడిక వచ్చినప్పుడే ప్యాకెట్లు పెరుగు ఉం
ఉం నాకు ఆవు పెరుగు ఆవు పాలు అసలు అలవాటులేదు ఓన్లీ ప్యాకెటే ప్యాకెట్ తెస్తేనే తాగుతా తింటా లేకపోతే నేన్ తిన్ను తాగు
పెరుగు తినవు కదా
ఎందంట ఇప్పుడు అలవాటు చేసుకుందంట ఇంటికి వచ్చినాక
ఉం
లావు అవుతావు
నేను అయ్యా అమ్మ కొంచెం నువ్వు
హాస్పిటల్ లో చెక్ చేసార
ఆ
కానీ అ కొన్నిరోజులు అయిపోయింది కదా ఎంత తన్నా అ పెరగడం లేదు వెయిట్ అయితే అస్సలు పిన్నీవి హ మేద లా సెకండ్ క్లాస్ పిల్ల ఇరవై ఎనిమిది కేజీలు ఉంది నువ్వు ఎందుకు వేస్టే న ముప్పై ఎనిమిది కేజీలు ఉన్న నాకు అర్థం కాల ఒక సవత్స చరం నుంచి అన్నే కేజీలు ఉండా నేను ఒక్కటి కాదు నేను బీటెక్ వచ్చినప్పుడు నుంచి అప్పటి నుంచి నాకు లోబీపీ వచ్చిన ఈ సారి హాస్పిటల్ లో చెక్ చేస్తారు అదే వెయిట్ ఉంట
అవునా పార్టీ అన్నా ఉంటానేమో నేను
ఆ ఫార్టీ ఫైవ్ అన్నా అయితే చూడ్డానికి బాఉం టాం
ఉం
మా ద ఎంత ఉంది థర్టీ ఎయిట్ పాయింట్ సిక్స్ ఉంది
కొంచెం లావుగానే ఉన్నా నేనైతే మరి నీ అంత సన్నగా అయితే కనిపియ్యదు నా మొహం నీ మొహం మరీ సన్నగుంటుంది
నేనయితే ఆ నికన్నా ఒక్క రవ్వ పొడుగే కదా మళ్లా
బుగ్గలు ఉండవు నికి నవ్వొస్తే ఇది కాదు
ఇంగా ఏం చేయాలా పొట్టిగా అయిపో మంటావా కొంచెం
అవు
అయిపోతలే అనగా తొక్కేయి
ఆ మొన్న నైట్ ఎంత బాగా ఎంజాయ్ చేసామో మేము అయితే బైకు లో పోయినామా మేము మా పక్కింటోలు
ఉం
బాగా తిన్నాం బిర్యానీ గడా బిర్యానీ రోటీ రెస్టారెంట్ కి పోయినాం హోటల్ పోయినం. బాగా ఎంజాయ్ చేసాం
హు హమ్
ఆ వాళ్ళిద్దరు ఆ ఇ వేశారు ఏంటి ఆవి జీన్సులు లూస్ జీన్స్ ఏమంటాం నడిచిపోయిన
వైట్ లెంత్ జీన్స్లు ఉంటాయి మళ్ళ వచ్చేసి ఇంగో జీన్స్ పేరు ఏదో ఉంది అబ్బ స్ట్రైట్ ఫిట్ జీన్స్ ఏదో ఉంది కానీ వైట్ లైన్ జీన్స్ ఎంత బాగుంటాయో తెలుసా
హ్ నేను ఇవి ఏసుకొనిపోతి కానీ నేనే బాగున్నాను అందరి కంటే
ఏ పాల ప్యాకెట్ పది రూపాయలు అంట
అంటే ఆ ముందు నుంచి అదే రేటు కదా
కాదు హాఫ్ లీటర్ మే టూ నైన్టీ నైన్ అబోవ్ బిల్ చేస్తే టెన్ రూపీస్కి వచ్చింది మా అమ్మ కొన్ని లిస్ట్ ఇచ్చి ఆర్డర్ పెట్టనుంది
దాంట్లోన బ్లింక్ ఇట్ లోన ఏమో
టేనే ఆ
ఆ యాప్ లో కదా అంటి
ఆ బిగ్ బాస్కెట్ లో బాగుంటాయి మనకి కూపన్స్ వస్తాయి బా రేట్ తగ్గుతుంది
నేను ఎప్పుడూ బుక్ చేయలే అది మా ఊరికి రావు
మా అమ్మ చెప్పింది మా అమ్మ చెప్ ప్పింది మూడు వస్తువులు అయితే నేను పెట్టింది ఏది ఎన్ని తెలుసా తొమ్మిది పెట్ నా నాకు కావలసింది దీంట్లలో తక్కువ పడతాయి మనము ఇంత మినిమం బిల్ చేస్తే దాంట్లో కూపన్స్ వచ్చి తగ్గుతుంది బయట స్టోర్లలో తీసుకుంటే ఎక్కువ చెప్తారు వాళ్ళు
వాళ్ళ ఆఫర్లో కోని మనకి రియల్ ప్రైజ్ అమ్ముతారు
హ్ అందుకే పోతే డిమార్ట్ పోవాలా లేకపోతే బుక్ చేసుకోవాలా
కాదు మీ మీషో లో హండ్రెడ్ రూపీస్ కార్ మే రియల్ ఇమేజెస్ కూడా చాలా బాగా ఇచ్చారు
ఉ ఏమోలే నెల్ పాలిష్ నేను పెట్టేళ్లే మా అమ్మ మొన్నది తెచ్చింది ఓ పది నెల్ పాలిష్లు మా పాప ఎత్తుకొది మూడిస్ అయితే మా తమ్ముడు మొత్తం గడ్డ గట్టి కింద పోయేసినాడు
అప్పుడే గడ్డ కట్టిందా
వాడే కింద పోసేసినాడు అట్ల పెట్టేసి మూత తీసేసి అట్లా పెట్టేస్తే గడ్డకట్టేస్తాయి కదా
ఉ
ఆ పిల్ల చూసుకోలేదు గోళ్ళకంతా పూసి గబ్బు చేసి
ఆ పిల్లడికి ఏమన్నా ఇయ్యాలంటే భయమయింది తెలుసా
అంతే మా వాడికి కోపం వచ్చిందనుకో ఫోన్ ఇస్తురేసి పోతా ఉంటాడు అందుకే నాకు ఫోన్ ఇయాలంటే భయం
ఇహా
ఇచ్చేది మానేసినా నేను
హు ఫోన్ ఆడుకుంటారా
వాడ ఫోన్ ఇస్తే మనుషులు పట్టించుకోడు మనిషి ఏమైపోతన్నా అసలు పలకడు మనం ఎన్నిసార్లు వంద సార్లు పిలుచు అస్ అస్సలు ముందర ఎనకాల కనీసం కన్నెత్తి గూడ చూడ్డు అందుకే వాడికి ఫోన్ ఇవ్వకూడదు అంత అడిక్ట్ అయిపోతాడు తెల్సా
పక్కన మనుషులతో అవసరం ఉ
ఒకప్పుడు ఉన్నాడు మా తమ్ముడు అట్లా గేమ్ ఆడితే ఇప్పుడు మానేసినాడు బీటెక్ కొచ్చినా తర్వాత గేమే ఆడేది లేదు అదొకటి ఎప్పుడెప్పుడు గేమ్ ఆపేస్తాడా అని ఉన్నావు ఇప్పుడైతే అసలు గేమ్ జోలికి కూడా పోడు
నా తమ్ముడు ఎ ఆ ఇంట్లో ఉన్నప్పుడే కదమ్మా ఆడేది ఇంకెప్పుడు ఆడుతాను అని అంటాడు ఏమన్నా అంటే
మా తమ్ముడు కూడా అదే డైలాగ్ ఒకసారి నిద్ర పోతా అంటే నైట్ అంత పడుకుంటాం కదా మిడ్ నైట్ లోనో ఎప్పుడో కాల్చరా వాన్ని కొట్టు విన్నీ కొట్టు అంటే మా డాడీ నిద్రలేసేసినాడు లేసి చూసినడు కొంచెపు ఏం మాట్లాడలా గమ్మను ఉన్నాడు నింకా కొడతాడేమో నైట్ కదా అనుకున్నా
ఉ
తెల్లారు లేసినాడు ఏం మాట్లాడలే డ్యూటీకి కి వెళ్ళిపోయినాడు వెళ్లిపో నైట్ వచ్చినాడు బెల్ట్ ఎత్తుకున్నాడు జూడు ఎట్లా వాంచినాడు వాని
హ
వానికి అప్పుడే చెప్పినా నేను అరే నువ్వు నైట్ మాట్లాడింది అంత విన్నాడు నిద్దర్లో అని చెప్పి అయినా ఏ మా ట్లాడ లేదు వెళ్ళిపోయినాడు అనేసాను
ఆ
బావ అంటే మా తమ్ముడికి వాళ్ళు కొట్టిన డబ్బలకి మాఫ కర్రీడి పోయింది దోశలు కట్టే ఇరిగిపోయింది ఒక బెల్ట్ విరిగిపోయిన
ఇంట్లో ఉన్న సామాన్ల అన్నీ మీ ఇద్దరు కొట్టేకే సరిపోతున్నాయే అ
ఆ ఇప్పుడు మొన్నటి వరకు మా ఇంట్లో దోసలు గెంటి విరిగిపోయిన దోశల గెంటి వాడు గుర్తుగా అట్లే ఉండి అది ఎందుకు తెలుసా ఇరిగింది మా తమ్ముడు ఆ మా అత్త కూతురు వాళ్ళ తమ్ముడు ఏం చేసాడంటే ఇద్దరు కలిసి మా వీధిలో నాటుకోడి ఒకటి ఉన్నింది అప్పుడు ఆ కోడి తీసి కట్టేసేసినారు ఆ అది కుక్క కు క్కలు తినేసినాయి పొద్దునకంతా మా అమ్మ ఎత్తుకునింది గంటి పది రోజులు వాడు ఇంటికిరాల అట్ట కొట్టినాడు మా అమ్మ దోసిల గెంటి మా నాయన ఇదే మాక్కర్ర వాడు దెబ్బలు తిన్నట్టు అసలు ఒక్క రోజు కూడా ఒకసారి కూడా దెబ్బలు తిండు
ఉహు
ఒక్కొ కుక్క ఒక్కో కుక్క కాదు తెలుసా ఆ వీధిలో కులన్నీ ఆ ప్లాట్ లోనే ఉన్నాయి ఆ రోజు దాని బొచ్చు నెక్స్ట్ వాల్ వాళ్ళు ఎతుక్కుంటూ వచ్చిన్నారు ఆ కొన్నీ ఒకవేళ దొరుకుంటే ఏమయండి అలా
ఉహు మీ ఇంటికి వచ్చింద అందరు
వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాయిన మా ఇంట్లో మా నాయిన ఇద్దరుగా కట్టేసినారు సర్ సరే మళ్ళ చేస్తా ఉండు
హలో ఎలా
హ్మ్ ఓకే ఒకసారి టైమ్ చూడు